హలో డ్యాన్స్ చేస్తన్నం మీరు వచ్చి చేస్తారా
లేదండి నాకి డ్యాన్స్ చేయడం రాదు
అయ్యో నేర్చుకోండి ఇక్కడ పూజిత లాంటి ఇక్కడ కొంతమంది దున్నారు వాళ్ళని చూసి నేర్చుకోవాలి మీరు
ఆ అవునా లేదండి అవును మీది ఈ మధ్య ఒక పం
నిది
వైఫై కనెక్ట్ అయింది ఏం ఆఫ్ చేసుకో లేద అవును మీది మొన్న ఏదో పడుగ జరిగింది కదా
ఆ మొహరం ఆ చెయ్యం మా ఊర్లో పెద్దగా చెయ్యరు ఉహు లేదు లేదు
ఉహు
వేరే ఊర్లో అంతా చేస్తారు మేమంతగా ఏం ముర్కి స్వీట్ చేసుకుొని అట్లా తినేసినాం అంతే
మీ ఊర్లో మీ సైడ్ చేసుకుంటారా పడుగ ఆ చేసుకుంట
మా ఇంటి దగ్గర ఏం కాదు కానీ అంటే వేరే ఊర్లో చూసా అనమాట ఏదో అక్కడ మసీద్ ముందనో అదేమో తెలీదు అక్కడికి వోయి తీసి ఏదో మంటలు వస్తావు నేనే నాకు అట్లా చేస్తార అని కూడా తెలియదు మా ఇంటి దగ్గర కూడా చేస్తారు పెడతారు కానీ దాని తర్వాత ఏం చేస్తారని తెలియదు
అది అగ్నిగుండం లాగా వేసేసి ఎవరైనా మొక్కు ఉండే వాళ్ళు దాని పైన అగ్గి పైన వెళ్ళడం దాని కోసము అట్ల తవ్వి ఓ మనమట్లాంటి పెద్ద పెద్ద పనులుంతా చేయమండి మీరు కావాల్సి ఉంటే ట్రై చేస్తార అండీ చెప్పండి నెక్స్ట్ టైమ్ కి తీసుకపోతాం
ది ట్రెండ్ అవుతంది చూసారా నెల్లూరులో రొట్ల పండగా అని
ఆ ట్రెండ్ అవుతుంది ఎందుకు ట్రెండ్ అవ్వదు
తెలుసా మీకు
ఉ తెలుసు తెలుసు ఇక్కడ మీతో ఇంకొకరు మాట ట్లాడుతరంట మాట్లాడండి
వద్దండి
లేదు లేదు మాట్లాడండి పర్లేదు సిగ్గుపడొద్దండి
వద్దులేండి ఎందుకో వేరే వాళ్ళతో మాట్లాడడం నాకు చానా సిగ్గుగా ఉంటది
అయ్యో ఎందుకండి మీరు అట్ల సిగ్గుపడతారు
అయ్యో వాళ్ళతో నా అద్దులేండి అళ్ళ వాయిస్ బాగుండదు
నేం చూస్ స్తే కూడా సిగ్గేనా మీకు
అవునండి
అ
అవును మీరు ఆ రొట్టెల పండుగ ఎప్పుడైనా మీరు కూడా పాల్గొన్నారా
ఉ రొట్టెల పండుగకి ప్రతిసారి పోతాము ఈసారి పోలేదు అక్కడ బాగా రోట్లు అంతా పోస్టర్లు వేసి మరీ పెట్టింటారు గోల్డ్ కొనడానికి సిల్వర్ కొనడానికి జాబ్ రావడానికి
మీకు అట్లా అది ఏమైనా కోరిక తీరిందా అట్లా
ఉ అన్ని అట్లే తీరినయి ఆల్మోస్ట్
ఓ అవునా
ఉమ్ లాస్ట్ ఇయర్ కూడా అది ఇల్లు కట్టిండేది తర్వాత అదేంటి ఉహు వ్యాపారంది ఇట్లాంటివంతా మా ఇంట్లో వాళ్ళు కూడా బాగానే అమ్ముతారు
ఎవరైనా పోవచ్చా ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమేనండి
రైనా పోవచ్చు
నిన్న బస్సులో కూడా ఎవరో వెళ్తా అన్నారు ఆంటీ వాళ్ళు ఇట్లా నెల్లూరుకి పోతాన్నం
ఇంగ పోత నేను హర
ఏమో అండి తెలీదు వాళ్ళుపోయినారు
ఉహు
నిఖిల్ బస్ ధోబే
ఇక్కడ పక్కన కొట్టుకుంటన్నారు సిగ్గునోళ్ళు
ఉమ్ అంటే అమ్మాయి కిదో ఫ్రస్ట్రేషన్ లో ఉందండి ఏమో తెలిదు పొద్దునేదో పెంట చేసిందండి
ఉమ్ హు కొంచెం పొయి డాక్టర్ కన్నా చూపియండి పాపం బ్లడ్ ప్రెషర్
కాదండి హాల్ లీవ్ లీవ్ ఎందుకు ఏసినారు అంటే పాస్పోర్ట్ వెరిఫికేషన్ అనిందంట అందుకు ఈ ఈమెయిలేది సుపియండి అంటన్నారు
ఉమ్
అది లేదంటా
మీరైనా సహాయపడాల్సి ఉండాలిగా
నేను సహాయపడేకే ఏం లేదండి ఆడ వాళ్ళ స్నేహితురాలు చేస్తుంది
ఓ అట్లాంటి క్లోస్ ఫ్రెండ్స్ చేస్తాంటే ఇంకా మనం ఏం ఎందుకులెండి పక్కకి పోయేసి
అందుకే అండి నేను కూడా ఇంక ఊరికె పోయి ఎందుకులే అని
ఇంకా మీరెప్పుడు వెళ్ళి లేదండి నెల్లూరుకిి అదంతా ఆహా
ఉమ్ హు లేదండి నాకు అసలు ఆ టాపికే తెలీదు ఈ మధ్య వింటన్నం
ఉమ్ హు ఉమ్మ్ చానా బాగుంటుంది క్రౌడు అంత ఫుల్ ఎక్కువగా వెళ్ళి తప్పిపోతే మళ్లీ దొరకడం చానా కష్టం ఉమ్
అవునా అందుకేనేమో దేవుడు నన్ను పంపలేదు నేను ఇప్పుడు తప్పిపోతా కదా అట్లా తప్పిపోయే చిన్నప్పుడు జాతర్లో మా ఇంట్లో వాల్లకి దొరికాను
ఆహా అప్పుడూ అనౌన్స్మెంట్స్ లో అనౌన్స్ చేస్తారు దివ్య పొట్టిగా ఉమ్ టెడ్డి బేర్ లాగా ఉండే పాభ ఇక్కడ తప్పిపోయింది
ఇంత ల్యాగ్ మీ వాయిస్ ఎంత ల్యాగ్ వస్తందో అండి
అ అహ్ అవునండి చి అపే ఎంతండి
ఉమ్ అవును మీ మీ ఫ్రెండ్ కూడా వస్తు అన్నారు కదండి చూస్తన్నారా చేతులు జోబ్లో పెట్టుకొని
ఆహ్ మీర్ ప్రెగ్నెన్సీ సడన్గా ది తీర్గేసినన్ దొరికిపోయినాను స్వామి తిన్నారా అండి మీరు
ఏమీ మాట్లాడలేదా మీరు
ఉహు ఏమో మాట్లాడలనిపియాలేదు
ఏం గొడవలండి
లేద్ లేదు అట్లే ఏం లేదు అది కాక కరెక్ట్ గా కాల్ టైమ్ లో వేరే కాల్ల్లో బిజీగా ఉన్నీనము ఇంకా మా ట్లాడితే దేన్కో అనేసి గుమ్మనయ
ఉమ్
ఇంకా మీర్ తిన్నారా
ఇంకా మీ ఇంకోక్క స్నేహితుడు కూడా ఏమో మ మాట్లాడ
అవ్వ్ నిన్నటి టాపికా ఉమ్
నా
ఏమో అది వా ఎందుకు వాళ్ళు అట్లా అనుకుంటన్నారా మో నేను నా పనిలో ఉన్నా ఇంక అక్కడికిెళ్ళి ఎక్కడ మాట్లాడిచ్చేసి వచ్చేక అవుతుంది
అవు అంతేలేండి ఏం కాదు
ఉ ఏమి అర్లా ఉహూ అవునవునండి కరెక్టే కరెక్టే ఎంత టైమ్ అయింది ఉ ఈ కేంద్రాల ఎవరో మాట్లాతండ మీరు
ఉ ఉ ఇవ్వండి
తిన్నారా
హలో మిత్రురాలా ఎలా ఉన్నా్
బాగున్న మీరలా తిన్నారా హ తిన్నాం మీరేం తిన్నారు
ల్యాగ్గా మాట్లాడుతన్నారు త్వరగా మాట్లాడండి
హలో
ఏ ఏదో ఒకటి తిన్నాం
ఎందుకట్లా
ఎన్నిసార్లు తిన్నావా తిన్నాేర వేరే వా మాకులే మీ వాయిస్ చాలా ల్యాగ్ అస్తాంది కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడం
అట్లా మాట్లాడాలి మీరు ఏ కాలేజ్
అవన్నీ చెప్పకూడదండి పర్సనల్
ఒక మిత్రురాలకు అది కూడా చెప్పలేరా
చెప్పకూడదండి ఏం తిన్నారు హలో ఏం తిన్నార
మొన్న మీ ఊర్లో మేమా అలా చెప్పకూడదండి పా
మొన్న మీ జగిన్ ఏం చేశారు
జాతరా లేదండి మా ఉర్లో ఏం జాతరలు చెయ్యరు వెంట్రమ్స్ వెంట్రం స్వామి జాతర కూడా చేస్తారు బబ్బాది బాబ్జది వచ్చి వెంకటేష్ చూడురు గీత సార్ చూడండి సార్ మా డాడీ ఫార్వర్డ్ చేసినారంటే ఏం అనరు చూడు ఆహా ఇప్పుడు నా డౌట్ ఏమంటే నేను తీసుకోని పోయి చూపిస్తాను ఇంకేంటండి ఇది ఫార్వడ్ చేసిన డేట్ అని చెప్పు మా డాడీది జూపిస్తు ఆ అంతే కదా ఇంకేం అండి మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి ఇక్కడ కొంచెం సీరియస్ టేషన్ జరుగుతాంది ఏం ప్రాబ్లం రాదు ప్రాబ్లం వచ్చి ఈ డేట్ ది కాదండి చాట్ జీ పి టి కి ఇవ్వండి మారుస్తది ద మార్ వష ఇది ట్వంటీ నైన్ కదా ఇది మా డాడీకి రిసీవ్ చేసుకున్న డే మండే వచ్చింది సార్ ఈ కి ఈ టైంకి ఇది ఈ రోజు నాకు ఫార్వర్డ్ చేసినది ఈ రోజు టైం అదే ఫార్వర్డ్ అయ్యింది చూడు అనీత ఇంకేంటండి
చెప్పాలండి
మీరేం తిన్నారండి ఇంకొక నిమిషం ఉండండి సమయం గడుస్తుంది
హుమ్
కాదు హనీషా చ్చింది పొద్దున్న నుంచి అందుకు ఆయన మెయిల్ అడిగింది ఇంకేమండి సే ఎందు మా స్నేహితురాలు కష్టంగా ఉంది ఇక్కడ ఏదో పాస్పోర్ట్ గీస్పోర్ట్ అని చేస్తున్నామండి
హెల్దీ ఇచ్చడ ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలాండి మిన హిత్ రాతి
ఇప్పుడు స్క్రీన్ షాట్ పెట్ చూపించాలనుకో బట్ మెయిల్యే చూపి అంట
పాపం కదా మీ స్నేహితురాలు చూడు ఫీల్ అవుతుంది
ఇంకో స్నేహితురాలు చూడండి బురికే వేసుకుని ముందరికి వస్తంది ఇంకో మీ మిత్రురాలు చూడండి బురికె వేసుకొ పరుగెత్తుతంది చిన్న పాపలా